ఆ హాయ్ సిస్టర్ హ్మ్మ్ బావున్నా మీరు బాగున్నారా
హా బాగున
ఏం చేస్తావ్ సిస్టర్
ఆ ఏం లేదు ఖాళీ గానే ఉండి తిన్నారా మీరు
న లేదు సిస్టర్ ఇంకా తినాలి లేేదు మీరు తిన్నారా
ఆ లేదు ఇంకా తినలే
అవునా
అ
స్పెషల్ ఏంటి మారి డిన్నర్కి
స్పెషల్ ఏం లేదు టమాట పప్పు అవునండి మీది స్పెషల్
మాది మటన్ సిస్కార్
మట్టనా
ఆ
ఒకే
ఓ
ఇంకా ఏం చేస్తున్నారు
ఏముంది సిస్టర్ ఏం లేదు నార్మల్గా ఉండడం ఫోన్ చూడడం అంతే ఇంకా
ఆహా మీకు ఇట్లా పల్లేటువెండే ఇష్టమా లేకపోతే సిటీ అంటే ఇస్తామ
జేసిస్తే
ఎందుకు అలా
ఇక్కడ మంచిగుంటది ఇంగా
అదే పర్టికులర్లీ ఇడే స్తుంటాయ్ కదా అంటే ఇలా అలా అని
అంటే ఇంగ్ ఇక్కడ ఉన్నంత టౌన్ లో ఉండదు గదా సిస్టర్
అవును ఆ పంటలు చల్లని గాలి
ఇక్కడంటే కొంచెం పీస్ గుండొచ్చు బాగుంటది అక్కడంత పీస్ ఉండదు బయటికే వెళ్ళడానికి గూడుందు
కొంచెం సైడ్ కొస్తారా వెనక నుంచి కొంచెం డిస్టబెన్స్ వస్తుంది
సైడ్కి ఆ ఓకే సిస్టర్
ఆ ఇప్పుడు ఓకే కొంచం
ఆ ఇన్పిస్ సిస్టర్
ఆహా వెనగ నుంచి వాయిస్ వాళ్ళదే విన్పిస్తుంది అయితే ఓకే
ఇప్పుడు ఇనబడుతందా సిస్టర్
ఓకే ఇప్పుడు ఓకే ఉమ్ మీకు ఇష్టమైన కర్రీ ఏంటిది
గోంగూర చట్నీ సిస్టర్
గోంగూర చట్ నాకు ఆలు కది
అవునా
ఇం హవును ఊ
ఇంకా మరి సమ్మర్ కదా సిస్టర్ ఇంటి దగ్గర ఉంటారా ఎటన్నా వెళ్తారా
ఆహా లేదండి సమ్మర్ సమ్మర్లో బయటికి వెళ్ళను ఎప్పుడు ఎండ బాగా వస్తది కదా దటి
ఆ అంటే రిలేటివ్స్ ఇంటికి అట్ల ఏమన్నా ఎల్
ఆ హాలిడేస్ లో వెళ్ వెళ్తామండి ఇప్పుడొక కొంచెం
అవును
ఆ ఆ ఇం ఇంకా చెప్పండి
ఎముంది సిస్టర్ ఇంకా రొటీన్ లైఫ్ అయిపోతుంది
ఆ హాలిడేస్ లో
లే సిస్టర్ ఎల్లము
ఊమ్ ఈ ఎండకి ఎటు ఎల్లా బుద్ధి
ఊ అవ్వదు ఇంగ ఎక్కడికి ఎళ్ళినా మన కి మన దగ్గర ఉన్నంత ఫ్రీ గ ఉండలేమ్ కదా ఊ ఎట్లా ఊ మనకి ఇంట్లో వాళ్ళ అందరిది డిన్నర్ అయిం దా సిస్టర్
ఆహా లేదు ఇంకా కొంచెమైన అహా లేదు
నైన్ వరకు తింటార ఉ మా ఇంట్లో వాళ్ళు తిన్నారు సిస్ టర్ నెనే ఇంతక్ తిన్లేదు ఊహు అదే ఒక సిస్టర్ కాల్ చేసింటే ఇంక మాట్లాడేసి ఊ
ఉహు మీకు ఏ పండుగలంటే ఇష్టం
మాకు బతు కమ్మ సిస్టర్ బతుకమ్మ ఊ
హలో
దసరా అప్పుడు యాటనుంటది కదా గొర్రే
ఆఅఆ
ఊ దాన్ని కట్ చేయడం ఉంటది లాస్ట్ డే జమ్మి చెెట్టు దగ్గరికెళ్తారు ఊ వెళ్లి పూజ అయిన్ తర్వాత ఉమ్ ఆకు తీసుకొచ్చి ఇట్లా పంచుకుంటారు అన్నమాట ఒక్కరికొక్కరు
ట ఉన్నారా ఎక్కడైనా
ఆ బయటే ఉన్నా అన్ రూమ్ నుంచి బయటకు వచ్చా బైక్ సౌండ్ ఒత్తాంది
ఆహా లేదు ఏదో వాయిస్ వస్తుంది. అయితే
అదే. మైకు మైకు.
ఆ మైక్ మైక్ ది
అదే ఏసుక్రీసు వాళ్ళు పూజ జెత్తరు..
అవునా అరే ఇంకా మీకు చదువు మీద ఏమైనా స్టడీ అంటే ఇంట్రెస్ట గేమ్స్ అంటే ఇంట్రెస్ట
స్టడీ అంటేనే ఇంట్రెస్ట్ సిస్టర్
గేమ్స్ మీద ఇం
ఊ స్పోర్ట్స్ కూడా ఊ స్పోర్ట్స్ గూడా వింట్రెస్ట్ తే అప్పుడాంటే చిన్నప్పుడిస్ చిక్ లెవల్ వరకు ఆడా
అవునా ఏ గేం ఆడారు
కబడ్డీ కబడ్డీ, కొక్కో రెండు హ్మ ఇంకా తర్వాత ఇంగా ఇంగా మెచ్యూర్ అయిన తర్వాత్ తెళ్లలేదు సిస్టర్ ఇగ గేమ్స్ కి హ్మ ఇంగ ఫుల్ స్టడీస్ మీదనే ఫోకస్ పెట్టినం హ్మ మీకు
హ్మ హు హ్మ
స్పోర్ట్సా
ఆ
ఆ అర్ధం కాలదు సిస్టర్ మీకేం ఇంట్రెస్ట్ అంటున్నా
నా నాకు రెండు ఇష్టం స్టడీ ఇష్టం గెమ్స్ కూడా ఇష్టం
అవునా
ఆ
స్పోర్ట్స్ ఎక్కువ ఏం మాడ్ తరు
కబడ్డీ ఆడా
అవునా దగ్గర్లో ఉంటే ఆడేవాళ్ళం ఐతే ఇద్దరం
అవునా అంతే అంటారా
హ్మ్ అంతేగా చాలా డేస్ అయిపోయింది
అవును అవునవును టగ్ ఆఫ్ వార్ కూడా బానే ఉం సరే
ఆ ఏం సిస్టర్
టగ్ ఆఫ్ వార్
అంటే అదేంటిది
ఇట్లా రోపు ఉంటే అంటే తాడు ఉంటే దాన్ని బట్టి ఎక్కడం
అవునా ఏమో సిస్టర్ తెల్వదు నాకు అది
తెలీదా అం అది అటు ఒక సెవెన్ మెంబర్స్ లేదా ఫైవ్ మెంబర్స్ ఇటు ఒక సెవెన్ ఇ అలా టూ టూ సైడ్స్ ఈక్వల్ తాడు పెడతారు తాడు లాగడం
ఆ అది దెల్సు బన్ పేరు ఇట్లా అంటారన్ దెలిద్ హ్ హ్మ మా సైడై త్ ఉ హూ తాడులాగడం అంటారు మా సైడ్ అయితే ఆ నేను ఫస్ట్ మీరా పేరింటే అదేం వేరే గేం కొత్తదేమో అనుకున్నా
ఆహా లేదు లేదు ఇదే
ఉమ్ ఉహ చిన్నప్పుడు అంటే చానా చానా గేమ్స్ ఆడేది కోతి కొమ్మచ్చి కూడా ఆడేది సిస్టర్ చిన్నప్పుడు ఇంత రీస్ సమేగ్ కో కోతి కొమ్మోచ్
అ తెలుసుా అంటే ఒక కొమ్మ ఉంటేది ఆ కోతి ఏ కోతి స్ సంథింగ్ ఏమో అంటరు
అవునవును అదే ఉమ్ ఇప్పుడు ఏ మంటరో కూడా మార్చి పెనం
అ
పిల్లలు కూడా కనీసం ఆడట్లేరా అది
ఆడట్లేదు ఇప్పుడ అయిక్కద అందరు ఫోన్స్ అయినాయి అసలు బయట
అవును ఏ ముంది ఫోన్లో ఫ్రీ ఫైరు పప్ప
అ శ్రీ ఫైర్ పబ్జీ లేదంటే వీల్ చూస్తున్నారు
రీల్స్ చూడి చడు మళ్ళ రీల్స్ చేసిడు రెండు
అ ఇంకా మీరు చేస్తార ఆ రీల్కు
లేలై సిస్చర్ చెయ్యను మీరు ఎస్తారా రీల్స్ చూడ్డమే చేయడం ఉండదు
చూస్తారా మొబైల్ ఎక్కువ
మొబైల్ ళగా ఉన్నప్పుడులో మొబైల్ చూస్తాం ఇంకా టైం ఇంకా చేసే టైం ఏముంది ఫ్రీ టైం అంతా మొబైల్ లోనే
అవునా
ఆ
సాయే
ఆ ఏంగ్ సిస్టర్ మీరు
స్టడీ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ కావచ్చు ఇగ
అంటే ఇంకా ఫ్రీ టైమ్ ల ఇగ చదువుకుంటా ఉంటారా ఏదన్నా బుక్
ఆ అంతేనా
ఉహు
ఆ ఓకే
ఆ
అయింత రూపాయి బాట్ కొను దుబ్బా
మీ ఫేవరెట్ బుక్కెంటి సిస్టర్
నేను బుక్స్ ఎక్కువ చదివనండి ఓన్లీ స్టడీయే అదే మన స్కూల్ సబ్జెక్ట్ అంతే బయట బుక్స్ అవి ఇవి ఏం చదవా
అవునా
హమ్ మీరు చదువుతారా బయట బుక్స్
నార్మల్ గా చదువుతాం ఏదన్నా ఇంట్రెస్టెడ్గానిపిస్ ఎ తీసుకొని జరుగుతాం ఉ అప్ వాళ్ల అయ్య
ఆ అవునా
ఆ
ఓకే కొన్ని ఇవి ఏం చదివార్ ఇప్పటివరకి
ఎన్నో గీతాలు ఉంటాయి కదా భగవద్గీత అని పెద్ద బాల శిక్ష అని ఇంగ అందులో స్టోరీస్ ఉం ఎ అవి సక్కగ